హలో
హలో
హలో
హలో హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నరా
ఆ బావున్నాం ఏం చేస్తున్నారు
ఏం చేస్ ఇప్పుడే టీ తాగినమండి మీరేం చేస్తున్నరండి
టిగనే కూర్చున్నానండి
అవునా ఉగాది కొత్త సంవత్సరం సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారండి
కున్నామండి
అవునా
పొద్దున్నే ఇల్లు శుభ్రం చేసుకున్నాము మామిడి తోరణాలు కట్టుకున్నాము
ఉ
పొద్దున్నే తలంటి స్నానం చేసిన దవునికి అని ఈ రోజు నూతన సంవత్సరం కదా
అవునండి ఉగాది పచ్చడి
పూజలు చేసుకొని ఆ పచ్చ చేసుకున్నాం పచ్చడి ఎట్ల చేస్తారో మిక్ తెలుసాండి
హలో చెప్పండి
పచ్చడి ఎలా చేస్తారో మిక్ తెలుసా
ఆ తెలుసండి ఎలా చేస్తారు మీరు మేమైత్ తే కొత్త కుండలు మట్టి కుండలు మట్టి కుండ తీసుకొచ్చి దాన్ని కొంచెం శుభ్రం చేసి దానికి పసుపు ఓ రాసి మంచిగా బాట్లు పెట్టి అలంకరనా చేసి మామిడి కంకణం గట్టి ఆ వేపా కులు వేపార రళ్లలు జడలాగాలి దానికి మా మాలగట్టి ఆ నీళ్లు పోసి చింతకాయలు మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే చింతకాయలు తీసుకొచ్చినం చింతకాయలు నానబెట్టి ఆ కొంచిమదరసం చింతకాయలు పిండి ఆ గింజలు తీసేసి బెల్లం వేసి బెల్లం మంచిగా కరిగిన తర్వాత వేప పువ్వు వేసి మామిడ మామిడికాయమ ఆ అవునండి బాగా మా ఇంటిదగ్గర కొంచెం దగ్గరలో కొంచెం అవునా కొంచెం పన్న దొరికింది వేప పువ్వు వేసి మంచిగా కొబ్బరి అదే కొబ్బరి చిన్న చిన్నగా తురిమి మామిడికాయల్ను మంచిగ చిన్నగా తురిమి ఆ కొ లేదండి కొంచెం తెలుస్ సిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకటడిగి తీస్ కొచ్చినమండి అవన్నీ వేసి కొంచెం ఆ మిరియాలదీ చిన్న లైట్ గా ఒక రెండు మూడు మిరియాలు చిన్నగా మెత్తగా దంచి వేసి
ఊ
ఆ దేవుడికీ నైవేద్యం చూపిచ్చి అన్ని దేవుళ్ళకీ ఆరగించి
తీస్కోవడం జరిగిందండి మీరెలా చేసారండి ఉగాది పచ్చడి
మేము అలానె చేసామండి కొత్తా నేను ఇ గుడ్ తీసుకోలేదని గాజు పాత్రలో చింతపండూ నానేసీ ఆ గుజ్జు తీస్
హ్మ్మ్
చింతపండు రసం
అవున
ఇందులో కుదిర్తే ఒక మామిడికాయని వేసి పాల్ బెల్లము
అవును
ఇచ్ఛాంతి
అది మిరియాల పొడిలో గాని కొంచెం మిరుప్పొడి వేసేశారు
హ్మ్
వేసీ
ఒక్కొక్కరు ఒక్కొక్క రా రకంగా ఏస్కుంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు ఇప్పుడు తీస్కొచ్చి చ్చిండ్రు మా పాపకి వాళ్ళు కారం వేసిండ్రూ ఉప్పు వేసిండ్రూ వాళ్ళు అంటె వడ్లొళ్ళు
ఆ కొందరు పుట్నాలు కూడ వేసుకుంటారటండి కొందరు
అదే అదే ఆ కొంచెము ఆమె ఉల్లిగడ్డ ఏసింది మామిడికాయ్ కొబ్బరి వేప పువ్వు వాళ్ళు తొమ్మిది రకాలు వేసారంట మిరియాలు ఆ
శని మా శని శనగపప్పూ బూరెలుగుడమూ చేసినామడి శనగపప్పు ఉడకబెట్టీ
ఊ
ఆ మంచి బెల్లం వేసి శనిగపప్ ప్పుడు కొంచెం మిక్సీ వట్టి బెల్లమా కొంచెం కరగె కరిగిన్ తర్వాత ఈ మిక్సీ పట్నది అందులో వేసి మంచిగ పా ఆరు శరదె ఆకం ఎట్ల పడతమో అట్లా వచ్చ దగ్గరికొచ్చిన్ తర్వాత గోధుంపిండి ఆనకంలా దగ్గరకొచ్చిన్ తర్వాత చల్లారిన్ తర్వాత గోధుమ పిండి మంచా చిన్న చిన్నగా రాం బబుల్స్ లాగ ఏస్కుంటూ చిన్న పూరి లాగ ఏసి శనగపిండి పూర్ణం దాంట్లో పెట్టి బూరెల్లాగ ఏసి అవి కూడ దేవుడికి ఏంచడం జరిగింది ఉమ్మ్మ్ ఎటు చేసిండ అండి మీరు కూడ బూరెలు
అందుకనీ అది కొన్ని షుగర్ కొన్ని కొన్ని బెల్లంతొ చేశానండి మా ఇంట్లో షుగర్ అండ్
వంటలు, అవునా వంటకాలు ఏవేం చేశారండి
ఆ మేమంటే పళు పప్పులు అది రసం వస్తది కదా
నవునవును శనగా పిండి రసం పప్పుది, చారు, దప్పడం చాలా బాగుంటదండి ఈ రోజు మనకు అది అవును, హమ్ నాలుగు చింతపండు రవ్వలు ఏసి మంచిగా ఉల్లిపాయ ముక్కలు అన్నేసి మరగ పెడితే చాలా టేస్ట్ ఉంటది.
చాలా బాగా బాగుంది, నాకు తోటా కూర కన్నా అదే నచ్చిందండి ఈ రోజు
ఉమ్
బ తలల మీద స్వమెతంగ కడుపున ఎరుగద అండి
అవునండి, పూర్ణ్ పూర్ణం రొట్టెలలో నెయ్యి పెట్ పెట్టుకునే తింటే ఒక రెండు పూర్ణం రొట్టెలు తింటే భోజనం చేసినంత అంత ఎక్కువ అయిపోతది.
ఇగ తినలేము అన్నం మనం
ఉమ్
మేమ్ దేవుడికి నైవేద్యం పెట్టింది చాలా
మ్
తిన్న తర్వాత ఎవర్నైనా వంట చేస్త ఆహ ఒంటిగంట వరకే తినేసానండి.
మ్
ఉన్నపుడు వేడి వేడి కొంచెం
మ్ బాగుంటాయి టేస్ట్ ఉంటుది వేడి వేడి తింటే అవునా అవునండి.
ఉమ్ ఒ
గుళ్ళో, దేవుడి దగ్గర గుడిలోకి వెళ్ళొచ్చిండ్రా అండి. మేము అండి ఈరోజు అదే శనిగప్ అదే శెనగపప్పు అది ఉడకబెట్టేటప్పుడు అది కొంచెం రసం ఉంటే దాంతోటి సాంబార్లు అంటే పచ్చిపులుసు లాగా మరగపెట్టినము
ఉమ్ బాగుంటది
ఇంత పెరుగు, పచ్చడి ఉండే దాంతో తోనే ఇగది భోజనం చేయడం జరిగింది.
అదే అదొకటి ఉంటే మనకి ఏ కూర అవసరం లేదు.
అవునండి
మ్
ఇగ ఇంటి దగ్గర కొంచెం మాక్ దగ్గర్లో శివాలయము దేవాలయం ఉంటది అయి తే ఈ ప్రొద్దున్న పనులు కాగానే తొందర్గా దేవుడి దర్శనానికి ఎళ్ళి రావడం జరిగింది, దేవుడికింత
అ
స్వామి వారికి పచ్చడా అదే షర్బత్ ఉన్ను పూర్ నమూ నైవేద్యం పెట్టి రావడం జరిగింది ఉమ్ దేవుడి కూడా జూయించడం జరిగింది. గుడ్లో ఇగ చాలా మంది ఉండే అయితే వాళ్ళ గుడము అక్కడ గుడ్లో గుడము ఒక కుండ తీస్కొచ్చిండ్రు కుండ తీస్కొచ్చి అక్కడ గుడ్లో గుడము షర్బతీ అందరం కలిసి ఓ పది మందిని కలిసి షర్ప షర్బత్ చేసి అందర్కి టీ కప్స్లలా పోసి అందర్కి ఇవ్వడం జర్ రిగింది. అందరికి పసుపు బొట్టిచ్చి కంకణాలు కట్టి అందర్కి తీర్థం ఇవ్వడం జరిగింది. సాయంత్రము ఆ పంచాంగ శ్రీ వణం గుడా ఉంటదండి ఆరు గంటలకి రాజేంద్ర ప్రసాద్ శర్మ అని వేద పండితులు చాలా బాగా చెప్తరు.
మ్
ఆరు అరుంబవుకు స్టార్ట్ అయితది.
హ్ అ
పంచాంగ శ్రవణం
ఆ మా దగ్గర కూడా అది సాయిబాబా టెంపుల్ ఉందండి అక్కడికి మేము భక్షాలు ఏది మనా అది పచ్చడి ఆ అది కొంచం అన్నము సాంబారు ఇవన్ న్నీ నైవేద్యం తీస్కెళ్ళి బాబా దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి కొంచెం మామిడ్ కాయ్ కూడా ఇచ్చేసి వచ్చామండి ప్రతి సంవత్సరం అంతే చేస్తాం అన్నట్టు మేము అక్కడ పంతులు గారు ఒకరే ఉంటారు
ఆహా
అయితే ఇగ ఈ రోజు మేమే ఇస్తాము ఆమెకు దేవునికి నైవేద్యం పెడ్తాము ఇగ ఆ బాబుకి కూడా కొంచెం ఎక్కువ తీస్కెళ్లి ఇస్తామండి మళ్ళ సాయంత్రం
ఇగ
టైమ్లో పంచగా శశ్రావణం ఉంటదండి ఇక్కడ
అవునా ఎన్ని గంటలకు ఉంటదండి అవునా
ఐదున్నర అరైతదండి ఇగ సాయంత్రం అయితేనే సళ్ళగుంటది కదా
అవును సాయంత్రం అయితే అందరిగా సాయంత్రం పనులు ఊడ్చుకోవడము, గిన్నెలు కడుక్కోవడం అన్ని పనుల్ చేస్కొని
మ్
తయారయి వస్తారు
అవునండి
కొత్త పండగదా ఉగాది కొత్త సంవత్సరము అందరూ గుళ్ళ గుడికి రావడానికి అందరూ ఇష్టపడతరు
ఇది మన తెలుగు వాళ్ళకి ఇదే నూతన సంవత్సరం అండి
ఆ అవును అది
హ్మ్
ది ఉగాది తోటే మనకు పండుగలు స్టార్ట్ అయితాయ్ మొదటి పండుగ
అందుకనే దీన్ని మనం కొత్త బట్టలు వేసుకొని మంచిగ మన తెలుగు పండుగ కాబట్టి మంచి టె సొంత మండి సరేనండి థ్యాంక్ యూ అండి అ బాయ్ హ్మ్ బాయ్